హలో
ఎన్ని అయిపోయినాయి నీవి
ఒకటే అయ్యింది ఉమ్ ఎస్ నీవి మూడు అయినాయా
అంతే కదా
ఉమ్ హ్మ్
అ
చెప్పు ఇంకే
ఉమ్ లేదు
అదే ఇంకా ఈ ల్యాగ్ ఎగ్జామ్స్ స్కోర్ చేస్తే నాకు సగం మిగిలే పడతాయి అన్నమాట సగం ఈ మార్కులో వస్త చే ఎందుకంటే దీంట్లో చాలా సక్యూట్లు ఉన్నాయి ఏ అనలాగ్ కంప్యూటింగ్ అది ఎన్ని సర్క్యూట్లు దగ్గర దగ్గర ఏడు ఏనిమిసూ సెక్యూట్లు ఉన్నాయి అ ఇంత ఒక్కటి ఇంత ఇంత పెద్దగా ఉంటాయి అంటే మీకు చెప్పే అందులో వేరు మాకు చెప్పే అ వేర్లే ఆ
సరేలే అప్పా
అంటే అట్లా కాదు మా పే అనలాగ్ వేర అంటున్న అనలాగ్ కంప్యూటింగ్ మాకు చెప్తున్నది మీకు అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కదా
సైక్యూస్
ఆ సర్క్యూచ్చు మాక కంప్యూటింగ్ వేర అది ఏంట నీకు ఇది ఏం సార్ మ పెండులం మ్యాథమెటికల్ పెండులము అవన్నీ చెప్పారా ఆ అదే అంటది దానికి సర్క్యూట్లు ఉన్నాయి మళ్ళీ మా దాంట్లో మా స్టాంపర్ స్ప్రింగ్ ఉన్నాయి మళ్ళీ సర్క్యూట్స్ ఇం ఇంతా పెద్దగుండాయి ఒక్కోటి అవన్నీ నేర్చుకోల్ల అవన్నిట్లో ఏదన్న ఒకటి వస్తాది ఎగ్జామ్ కి అది తీసేసి ఔట్ కూడా తెప్పించాలా ఎప్పు నేర్చుకునేది ఉండేది నాలుగు రోజులు ఉంది ఆ డైలీ ఎగ్జామ్ ప్రిపర్వ్వాలా ప్రాజెక్ట్స్ చేయాలా లిటరేచర్ రివ్యూలు చేయాలా ప్స్ ప్లస్ నాకు ఇంకా ఈ ఫ్రైడేస్ నుంచి నాకు భయం వేస్తంది ఇంక ప్రతి ఒక్క ఫ్రైడే ఏంటంటే గేదౌట్ ఉంటాయి టెక్నికల్ మార్క్ ఇంటర్వ్యూ గాని మక్ ఇంటర్వ్యూ గాని జిడీ జిడి థర్టీ ఫస్ట్ మార్చ తర్వాత వరపల్ అసైన్మెంట్ నాది ఏప్రిల్ లో ఉంది సో దానికి కూడా ప్రిపేర్ అవ్వాలి మూడు నిమిషాలు మాట్లాడాలి కంటిన్యూస్ గా ఉమ్ దాని గురించి ప్రాజెక్ట్స్ స్టార్టింగ్ పేజ్ చూపించ్ చాలా టెన్షన్ టెన్షన్ అయిపోతుంది మొత్తం ఇప్పటి నుంచి అసలు నా మై మైండ్ ఏలా అయిపోతుదాంటే కాంప్లికాంట్ నాక్కువగా చేయాలంటే నువ్ ఎట్టి పరిస్థితిలోనూ గొడవా పడ్ కూడదు నాకి ఉమ్ సగం నువ్వు గొడవ పడేదాంతా నాకు ఉన్న ఇంట్రెస్ట్ దెబ్బేస్తాది అన్నీ
కథాలు పడద్దు నా వల్ల నువ్వు చెడిపోతున్నట్టు మాట్లాడుతున్నావ్
ఉమ్ చూడు ఇప్పుటి ఇది కూడా నేను నెగిటివ్ గా తీసుకుంటానవ్ చూడు నేన్ ఏదైనా పొరపాటున ఏదన్నా బై మిస్టేక్ ఏదన్నా అంటే దాన్ని వదిలేసయి సారీ చెప్తే గాని ఏదనా వదిలే అట్లే పట్టుకోని ఎలాడకు అని చెప్తున్నాను నేను ఆ నువ్వు సగం నీ టెన్షన్ తగ్గితే నాకు మితావన్ని నేను ప్రశాంతంగా చేసుకో కుంటా నీ టెన్షనే ఎక్కువ ఉంది అనుకో నాకు నువ్వే కదా ఏది ఏం మాట్ అక్కడికి ఎక్కడ గొడవ అవుతుంది అని చెప్పి నేను బాధ పడాల్సి వస్తాది ఆ అట్లా ఉండకూడదు ఎప్పుడైనా గానీ నిజమే ఇది కొదిరిప్ ఇప్పుడు కూడా అంతే నేను ఏదో చెప్తుంటే నువ్వు దాన్ని కూడా నెగిటివ్గా తీసుకొని
నేనేం నెగెటివ్గా తీసుకోలే నువ్వు నా గురించి ఎందుకు టెన్షన్ పడతావు అని జెప్తున్న
నేను అదే అంటుంది నువ్ ఎందుకు టెన్షన్ పడుతున్నానంటే ఆలోచించి మరి
అవసరమే లేదా టెన్షన్ నన్నడిగితే అమ్మ ఉమ్
కండలు వచ్చినయి కండలు కండలు వచ్చినయి కండల్లో పెట్టినరికేస్తా నైట్ ను కండూల్లో పెట్టి నలిపేస్తా నిన్నీ అంటున్నా
ఎవుర్ని
నిన్నే ని ని నా ప్లాన్ ఏదంటే ఫస్ట్ ఈ ఫోర్ మంత్స్ లో డిసెంబర్ లోపల జాబ్ తెచ్చేసుకుంటే ఎంత మంది హ్యాపీ అయిపోతారో తెల్సా మా మా ఇంట్లో హ్యాపీ మా పిన్ని వాళ్ళ ఇంట్లో హ్యాపీ మా పెద్దమ్మోల ఇంట్లో కుళ్ళు అది వేరే విషయం పక్కన పెట్టేస్తే ఉమ్ నేను హ్యాపీ తర్వాత ఇంకా
మచ్చిపో నన్నీ మచ్చిపో అవశ్రమేమేంలే
నేను ఫ్యామిలీ గురించి మాట్లాడుతన్నా ఫ్యామిలీ మనం ఇంకా ఫ్యామిలీ అవ్వలేదు
అంటే ఇప్పుడు నన్ని నువ్వు వేరే దాన్ని చేస్తున్నావ్
నేను ఏదా చేయాలా ఓకో ఇ ఇండివిజువల్ గా మాట్లాడింటే ఫస్ట్ నీ పేరే చెప్తా ఓకేనా
అవ్శ్రంలేదు
క ఇద్ చూడు ఇదిగో ఇట్లా చేస్తేనే నాకు ప్రతి నీ టెన్షన్ ఎక్కువ ఉంటుది చూడు దీనికి కూడా సీరియస్గా తీసుకుంటన్నావ్
అవును ఎవరన్న బాధపడ్రా మరీ
ఇది నేను ఫ్యామిలీ గురించి మాట్లాడుతాన్నా నేను ఫ్యామిలీ గురించి మాట్లాడుతాన్నా మన ఇంకా ఫ్యామిలీ అవ్వలేదు
నేను నిన్ని అట్లా ట్రీట్ చేసుకుంటున్నా నువ్వు మాత్రం నాకు అర్థం అయింది
మన ఫ్యామిలీ అంటే నేను కూడా హ్యాపీ ఫీల్ అయిట్ వస్తుంది కదా ఆ అంటే ఇప్పుడు నే నేను హ్యాపీ అంటే నువ్వు హ్యాపీ అయినట్టు కాదా
నువ్వు అట్లనే మాట్లాడుతున్నావు కదా నన్ను తీసు పడేసినవ మరి ఒకదాని
తో
నేనేం చేసినా
ఏందో చీ ఉన్న మూడు మొత్తం పోతది
నేనేం చేసినా అంటున్నా నీ మూడు పోవడానికి ఉన్నదే చెప్పినా ఇప్పటికైనా అట్లనే ట్రీట్ చేస్తావని చెప్పినా
అదే నీ జీవితంలో ఇప్పుటికి అర్థం కాదు న
రి అది రాంగ్ అని ప్రూవ్ చేయి చు
రాంగ్ ప్రూవ్ చేస్తా ఎందుకంటే నేను చెప్తున్నా అంత క్లారిటీగా నేను హింట్ ఇచ్చిన మా అడితే ఫస్ట్ నీ పేరు ఎత్తుత అని చెప్తున్నా కానీ నేను ఏం మాట్లాడుతూ
ఇండివిజువల్ అంటే అంటే ఎప్పు ఇండివిజువల్ అంటే ఎట్లాని
నాకు సపోర్ట్ చేసే పర్సన్స్ ఇండివిజువల్స్ గా ఉంటె ఇప్పుడు మా మమ్మీ మా డాడీ మా పిన్ని మా బాబై నువ్
ఎప్పటికి లాస్ట్ డే ఎప్పటికి లాస్ట్ డే నేను
నేను పేర్లు చెప్తున్నా అంతే
అ ఆ చెప్పడంలోనే లాస్ట్ ఉంది కదా అంటున్న
చూడు నిజం నిజంగా లవ్ చేస్తే ఫ్యామిలీ తర్వాతే అంటారు కదా ఇప్పుడు నేను చెప్పింది ఎవరు మా ఫ్యామిలీ కదా నీకు చెప్పింది ఆ ఒక అమ్మాయి నిజంగా లవ్ చేస్తే ఫస్ట్ ప్రియారిటీ ఫ్యామిలీయే ఉంచాల ఆహా ఇప్పుడు నేను మా బాబయి పిన్ని అని చెప్పి నను లాస్ట్ లో చెప్తా అనవు అంటే నువ్వు ఎప్పుటికైనా మరి మా ఫ్యామిలీ విడదిస్త్ వస్తన్న లెక్క్ వస్తది మరి ఆ నేను అట్లా కాదని చెప్తు నేను అట్లా కాదని చెప్పొచ్చు కదా మరి నేను కాదని చెప్పు కాదని చెప్పు ఎందుకు చెప్ప
చెప్తన్న కదా నువ్వు నన్ను అంత మాటన్నాక ఇంగ చెప్పలన్న ఆలోచన కూడా రాదు
లాస్ట్ లాస్ట్ తీస్తున్నావు లాస్ట్ తీస్తున్నా అంటున్నావు మరి
ఇందాకనే ఫ్యామిలీ మ్యాటర్ లో నన్ని వేరే దాన్ని చేసినావు అప్పటికి బాదతో ఉన్నా సరే ఇప్పుడన్నాక అంటే అంటే ఏదో ఒక హోప్ ఉంటుంది అమ్మాయి అన్నాక ఏదోలే అప్పుడు కూడా నేను లాస్ట్ లో నీకు గుర్తొచ్చినాన అంటే ఎప్పుడైనా మీ పేరెంట్స్ తో నువ్వు మాట్లాడుకుంటే నేను తిట్ట నాకు కాల్ చేసి మాట్లాడు అనే చెప్ప తే గాని ఏ రోజైనా నేను ఏమనా చెప్పినాన నాకు అర్థం కాదు నువ్వు ఇప్ ఇప్పుడు అంటున్నావు ఏ ఏమంటున్నావు నేను విడిదిసే దానిలా కనిపిస్తున్నాను అంటున్నావు అంతే కదా సరేలే నీకు ఆ క్లారిటీ వచ్చినప్పుడు వద్దు ఆ మాట ఆ బాబ హట్ అయి అట్లీస్ట్ అప్పుడు కూడా చెప్పలేకపోతున్నావు అంటే సరే నువ్ ఎప్పుటికైనా లాస్ట్ ప్రియారిటీ నే ఇస్తూ
హలో ఇక్కడ నీదే తప్పు ఏడిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవదు ఏడా ఏడ్స్
నేనే ఏమి ఏడ్చట్లేదు చెప్తున్నా నా నాది తప్పు ఎందుకంటే నేను మీ ఫ్యామిలీని విడదీస్తున్నా అంటు నో
నువ్వే కదా లాస్ట్ లో తీస్తున్నావు అంటున్నావు మరి నువ్వే కదా లాస్ట్ లో చెప్తున్నా అని చెప్పి
చూడు నితిన్ ఎవరినైనా వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి ఒక అమ్మాయి వచ్చిందంటే అంటే అమ్మాయికి నువ్వు ఇవ్వాలి అప్పుడు కూడా అమ్మాయి క్లాస్ట్ ఇస్తున్నావ అంటే ఇంకెవరు ఇస్తారు పిల్లకి అటు పేరెంట్స్ కాకుండా ఇటు వచ్చిన అబ్బాయి కాకుండా ఇంకెవరి ఇస్తారు నాకు అర్థం అవ్వట్లేదు లేదు
కాదు నాకు ఒక చెప్పు ఇప్పుడు నువ్వు వదిలేసి వచ్చావా అంటున్నా ఇప్పుడు నువ్వు వదిలేసి వచ్చావా అంటున్నా నువ్వు వదిలే వచ్చావా నేను ఫ్యూచర్ లో ఇప్పుడు ఫ్యూచర్ ఫ్యూచర్లో అట్ అ నువ్వు చెప్పుకువంటే కరెక్ట్ ఫ్యూచర్ లో ను అంటే కరెక్ట్ ఇప్పుడు అంటాం తప్పది నీదే తప్పు నువ్వు ఒక్క మాట మాట్లాడకు నా నేను చచ్చిపోయిన అంతే ఒట్టు అని చెప్తున్నా ఓవరాక్షన్ చేయకు నేను చెప్తున్నా ఉ నీదే తప్పు రిలేషన్ ఉంది అంతే రిలేషన్ ఉంది అంతే రిలేషన్ ఉంది అంతే ఇక నువ్వును కలిసి ఒకటి అవ్వలేదు ఏడ ఇక మన ఇద్దరం ఫ్యామిలీ అవ్వలేదు
మాట్లాడుతుంది ఫ్యూచర్ గురించి ఓకేనా
ఫ్యూచర్ నుంచి ఎవరు మాట్లాడమన్నారు ఎప్పుడు నేను నిన్ను ఇప్పుడు మాట్లాడుతుంది ఇప్పుడు గురించి నేను మాట్లాడుతనా అప్పుడు నేను లాస్ట్ అదే అంటుంది నేను నువ్వు అప్పుడు ఇయ్వకపోతే ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు ఇప్పుడు గురించి నేను ఎందుకు
ఇప్పుడే ఇప్పుడే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు నప్పు జస్ట్ ఇప్పుడు ఇప్పుడు దానికి నువ్వు నన్నీ మా ఫ్యామిలీని విడదీసి దాంలాకు ఉన్నావు అన్నావా మాట ఆ మాట నువ్వ అంటే తప్పుగా అంది నేన అంటే తప్పు
అవును నను అనే తప్పు కాదు ఎందుకు అంటే నువ్వున్న నా ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ పేరు చెప్తుంటే అ తప్పంటున్నావ్ నువ్వు ఫ్యామిలీ మెంబర్షిప్ తప్పు ఫస్ట్ చెప్పంట తప్పంటానే ఫ్యామిలీ మెంబర్స్ నేమ్ నేను చెప్పేదిను ఫస్ట్ నేను చెప్పేదిను నేను చెప్ప చెప్పే ఇను ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి అన్నాను నేను ఏం చెప్పాను మా ఫ్యామి మెంబర్స్ గురించి నేను ఫస్ట్ చెప్పి తర్వాత నలుగురు పేర్లు చెప్పింది నేను అది కూడా ఇస్తం మా మమ్మీ మా డాడి మా పిన్ని మా బాబాయ్ తర్వాత నీ పేరు చెప్పా అంతే అది మా ఇంటి రిలేషన్ లేదు నాకు నేను నువ్వు అర్థం చేసుకుంటావు నువ్వు కూడా ఫస్ట్ మా ఫ్యామిలీ ప్రయారిటీ ఇస్తావ అని చెప్పి అన్నా నే కానీ నువ్వేం చేస్తున్నావు కదా వాళ్ళ పేరు ఫస్ట్ చెప్పావు నా పేరు ఫస్ట్ చెప్పట్లేదు అంటే నాకు ఎట్లుంటదే
సరే ఇప్పుడు ఓకే ఫ్యూచర్ లో కూడా నువ్వు అదే చేస్తావు కదా అంటే ఫ్యూ ఫ్యూచర్లో కూడా వాళ్ళ పేరెంట్స్ ని వదిలేసి ఇటు ఇటు ఆ అబ్బా వచ్చిన నమ్మకం వచ్చిన అబ్బాయి కాకుండా వదిలేసి వచ్చిన పేరెంట్స్ కాకుండా ఇంకా అమ్మాయికి ఎవరి ఇస్తారు నాకు అర్థం అవరు
నేను అద చెప్తుంది నువ్వ ఏమన్నా ఫ్యూచర్ ప్రొడిక్ అ లేకుంటే నాకు ఇక బూతులు తెప్పించదు చెప్ చఆ నువ్వు ఇట్లా చెప్తావు
ఇప్పుడు చిన్న మ్యాటర్కే నువ్వు నన్నన్ని ఇట్లా తీసి పడేసి ఏదేదో ఏదేదో అనుమానిస్తున్నావు కదా నేను విడదీసే దానిలోంటే అంత పెద్ద బిరుదు ఇచ్చేసినావు కదా నాకి
చెప్తున్నాను నేను ఇప్పుడు గురించి మాట్లాడానికి కాబట్టి అట్లా చెప్పాను నేను ఫ్యూచర్ లో నేను ఫస్ట్ నీ పేరు తీస్తానని కూడా చెప్తున్నా క్లారిటీ గా ఆ ఫ్యూచర్ లో నాకువ్వే ఇపటెంట్ ఎందుకంటే లఫ్ టైం కలిసిం కలిసింది నే నీతో అని చెప్పిన్నాను క్లారిటీగా నువ్వు మళ్ళీ నువ్వు మళ్ళ అదే చేస్తావ్ ఏంటి నాకు అర్థం కాదు నేను ఇప్పుడు ఇప్పుడు అన్నం కరెక్ట్ ఫ్యూచర్ లో కూడా
అంటే ఇప్పుడు అంతే త్ర్రియారిటీస్ చేంజ్ అవుతాయన్నమాట నీ స్టేజ్ని బట్టి అంతే అంటావా ఒక్కొ స్టేజ్ లో ఒక్కొక్కరు అంటావా
ఇప్పుడు పేరె ఫస్ట్ ప్రియాలటీ నాకు పేరెంట్స్
నే ఇప్పుడు నువ్వు చదువుకునే స్టేజ్ కాబట్టి ఎవ్వరికైనా అంతే ఇప్పుడు ఎవరికైనా పేరెంట్ స్ అని చెప్తారు దాని తర్వాత నేను వచ్చిన ఇప్పుడు ఇఫ్ ఇన్ కేేస్ నేను వచ్చిన తర్వాతయినా న నీ స్టే స్టేజిని బట్టి ఒ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మారిపోతారు అంటున్నావు అంతేనా ఇఫ్ ఇన్కేస్ నేను నీతో గొడవ పడినా సరే అప్పుడు పెద్ద పేర్లిచ్చి చెడుగు మీ అ మీ మీ త మీ ఫ్యామిలీని విడగొట్టే దానిలా అనిపిస్తునా ఎందుకుంటావు నువ్వు ఇప్పుడు అర్థం అయింది కదా నా గురించి మరి అట్లాగ కనిపిస్తున్నా అంటున్నప్పుడు పో మరి సరే నేను చేసింది అద నీ క్లియర్ కట్గా అర్థమయింది కదా అర్థమైందా లేదా చెప్పు అర్థంమయిందా లేదా దాన్ని టూ వర్డ్స్ మాత్రమే రావాల నీ దగ్గర నుంచి అంతకు మించి థర్డ్ వర్డ్ రాగుడదు
కరెక్ట నువ్ చెప్పినట్ కరెక్ట్ మేం చెప్పేటివి అవసరం లేదు నీకు ఎడా ఆ నువ్వు చెప్పి నువ్వు చేసింది రాంగ్ అసలు నువ్వు ఒప్పుకోవు యాడ
ఎంది
ఎప్పుడు జూడు నువు కరెక్ట్ అవ్వాలంతే నువ్ కరెక్ట్ అవ్వాల్సిందే అంతే ఎవడు పక్కనోడు ఎట్ల నాశనం అయిపోయినా నీకు సంబంధం లేదాడా
లేద అనట్లే త్రీ ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు నువ్వు నన్ను ఫస్ట్ టైం తప్పు పడుతున్నావ్ నేను మీ ఫ్యామిలీని విడి విడగొట్ట కాదు నితిన్ జస్ట్ ఒక వర్డ్ ే నువు ఇంత చేస్తున్నావు నేను నేను ఫ్యూచర్ ఫ్యూచర్ గురించి ఆలోచించి నేను ఆ వర్డ్ చేసినా